హలో
బావున్నారా అక్క
ఆ బావున్నాం అక్క మీరు బావున్నారా
ఆ బావున్నాం అక్క ఏం చేస్తన్నారు
ఏం చేయలేదక్క ఇప్పుడే పిల్లలకి క్యారీ తినిపిచ్చేసి వస్తున్న అన్నం మే ము వచ్చేసి సాంబార్ అన్నం చేసినాం. మీరేం చేసినారు? మేము ఇప్పుడు ఎగ్ ఫ్రై చేసినం అక్క రైస్ లోకి ఊమ్ తిన్నారా అక్క ఆహ ఇంకా లేదక్క మీరు తిన్నారా
అవునా మేము ఇప్పుడు సమోసాలు తిన్నాము
అవునా ఉహూ ఉ ఇంకా లేదక్క తినల్ల
పిల్లలకి తినీపించి వచ్చిన
ఆ తినిపించి వచినా నక్క మాములుగానే అక్క ఫోర్ వరకు ఉంటుంది మార్నింగ్ నుం లేదు లేదు ఇంకా ఇప్పుడే ఉండవు మా చెడింగ్ లో అట్లుంటాయి ఆక్క
అవునా
ఉ
ఏం చేస్తతన్నారు మీరు
ఏం చేయలేదక్క మీరు హౌస్ వైఫా వర్కింగ్ ఉమెనా
హౌస్ వైఫెక్క మీరు
మేము హౌస్ వైఫే
నా వాయిస్ ఏమన్నా శబ్దంగా వినిపిస్తాందా లే
ఆహ లేదు లేదు బాగా క్లారిటీ వినిపిస్తూ
ఉ
మా వాయిసు మీ వాయిస్ కూడా క్లారిటీగా ఉమ్ అవునా ఉమ్ ఇంకేమక్క మార్నింగ్ నుంచి మీరే ఎమోమ్ చేస్తారో చెప్తారా
ఆ మార్నింగ్ మేము ఫైవ్ ఫిఫ్టీ కట్ల లేస్తాము లేసిన తర్వాత కాసువు
కసువు ఊడ్చి బయట కడిగి ముగ్గేస్తాం ఆ తర్వాత ముగ్గేస్తాం మొహం కడుక్కొని ఎంబటే మరి సెవెన్ అట్ల ఐతుంది మరి
పేన్ కే రెడీ చేసుకుంటాం ఆ మరి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా కొ కోసేపు తినేసిన తర్వాత సామాన్లు ఉంటాయి కదా కడిగేస్తాము
ఉ
ఆ తర్వాత ఇంకా ఫ్రీగా ఉంటాం మరి లంచ్ వరకు
ఆ మేము మార్నింగ్ లేస్ స్తాం అక్క మార్నింగ్ సిక్స్ కట్లా లేస్తాము ఆ సిక్స్ కంతా లేస్తాము
అవునవును
పాలైపోస్తాడక్క ఫస్ట్ ఆ బర్రె పాలు కొనుకుంటాం
ఉహు
పాల అయిపోస్తాడు తర్వాత పాలు పొపుచుకొని వచ్చి ఫస్ట్ స్ట్ పాలన్ని పెట్టేస్తాను గ్యాస్ మీద
ఆ
ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వస్తారు ఆ ఫస్ట్ అంత కలిపే కానిస్తాము మార్నింగ్ టైమ్స్ పిల్లలు తాగరు పాలు
ఉహు
ఈవినింగ్ ఒక్కటే తాగుతారు పాలు ఉమ్ మళ్ళీ తర్వాత ఫేస్ వాష్ చేసుకోని కాఫీ తాతాము
ఉ
తర్వాత వచ్చేసి ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్కి రెడీ చేస్తాను
అంటే డైలీ టిఫినే చేస్తారా మో
ఆ డైలీ టిఫినే చేస్తాము ఇ తర్వాత మాకి పాప బాబు ఉన్నారు వాళ్ళని స్కూల్కి పంపయడానికి వాళ్ళ లకి స్నానం చేయిస్త
అవునవును
త వాళ్ళకి టిఫిన్ చేపిచ్చి తర్వాత ఇంకా వాళ్ళని స్కూల్ కు పంపించేసేస్తాను తర్వాత కాసేపటి కి ఇంకా నేను బట్టల అన్నీ ఉతికేస్తా తర్వాత వచ్చేసి ఆహ లేరు లేరు మేమే మేమే వుతుక్కుంటాం మేమే ఇంత దగ్గరే వుదుక్కుంటాం
అవునా
అవునక్క తర్వాత ఇంకా ఆ మళ్ళీ వంటకు కావాల్సినేటివన్నీ చేసేస్తాము మ కొంత వేసి తర్వాత ఇంకా క్యారీ కట్టుకొని పిల్లకి తినిపచ్చేసి వస్తాను స్కూల్ దగ్గరకి వెళ్ళి
మీరే డైలీ వెళ్తారా స్కూల్ దగ్గరికి
డైలీ వెళ్తానక్క
ఆహా దగ్గరైనా మీకు స్కూల్ ఇంటి దగ్గరకి
ఆ దగ్గరేక్క దగ్గరే ఆ మీ బాబు లేదు లేదు నడుచుకుండానే వెళ్తాం
అవునా
అవునక్క మీ బాబు స్కూల్కి వెళ్తున్నాడా
ఆహా ఇంకా స్కూల్కి లేదు అక్క అంగన్వాడికి వదిలేసి వస్తాం మార్నింగ్ నైన్ థర్టీ అట్లా ఆ టైం మ్లో మరి టూ కట్ల పోయి పిల్చుకొని వస్తాం బాబుని ఇంకా
అవునవులేన్డి లే మీరు టౌన్ లో కొనుకున్నారు కదా పాలు బాగుంటాయా ఆ బాగుంటయక్క అంటే కల్తీ చేస్తుంటా కదా ఆ లేదు అంటే మాక్ ఉమ్ పాలతను వచ్చేది పల్లెటూరు నుంచే అక్క పల్లటూ టూరు నుంచే వస్తాడు ఇంకా అందుకు మాకు నమ్మకం అనమాట బాగుంటాయి పెరుగు అంతా మేము దాంతోనే చేసుకుంటాం
అవునా
ఉమ్ అనునక్క ఆ చేసుకుంటాంమక్కా చేసుకుంటాం
అంటే
చేసుకోము అందుకనేసి ఇంకా మా అమ్మ వాళ్ళురికి గానీ అట్లా వెళ్తాం మా అమ్మగారి ఆ వెళ్తాం అక్క వెళ్తాము
లే సిటీ అక్కడే మీ ఇంట్లో జరుపుకోరా
ఉహ లేదు తక్కువనే ఇప్పుడన్నా లేదంటే ఇ ట్లో పూజ చేసుకొని మాయమ్మోల్ల ఇంటికి వెళ్ళిపోతాం
ఉమ్
మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే శ్రీరామ్నవమమి ఆ తర్వాత త మొహరం బాగా చేస్తారు మా అమ్మ వాళ్ళ సైడ్
అవునులే పీర్ల పండగా అంటారు కదా
పీర్ల పండగా
ఆహా అంటే ఎన్ని రోజులు జేస్తారు పీర్ల పండుగ
తే త్రీ డేస్ చేస్తారక్క
అవునా!
ఆ త్రీ డేస్ చేస్తారు బాగా చేస్తారు. మా సైడ్ ఉమ్ ఆ బాగా బాగా జేస్తారు.
ఆ అంటే సంక్రాంతి ఉగాది ఇవి కూడా అంతే
ఆ అన్ని బాగా చేస్తారక్క మీ సైడ్ ఏ ఏ పండుగ మీకి బాగా ఫేమస్
మా సైడు ఉగాది బాగా చేస్తారు అక్క
ఉగాది బాగా జేస్తారా అవునవును లేండి
ఆ ఇక్కడే ఇంటి దగ్గర వేరే గుడి ఉంది. నరసింహస్వామి గుడి స్వామిని ఊరేగిచ్చి, నైట్ టైమ్ ముందు రోజు ఉగాది పండుగ ముందు రోజు స్వామిని ఊరేగిస్తారు. ఊరంతా ఆ తర్వాత ఉగాది రోజు ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో టెంకాయ కొట్టుకొని తీపి పదార్థాలు చేస్తారు గదా
అవునవునులేండి అవి చేసిన తర్వాత ఉగాది పచ్చడ చేస్తారు ఇంట్లో మనం పూజ కంప్లీట్
చేసుకొని టెంకాయ కొట్టేసి ప్రసాదం తీసుకొని మరి అక్కడికి పోయి టెంకాయ కొ ట్టించుకొని వస్తారు.
ఆ అంటే కొత్త బట్టలు దెచ్చుకుంటారా మీరు అప్పుడు
ఆ పండక్కి పండక్కి తెచ్చుకుంటామక్క
ఆ ఎప్పుడో తక్కువ ప్రతి పండకి అనే దెచ్చుకోము గాని ఇట్లా ఉగాదికి ఏదన్నా ఆ తెచ్చు కుంటాం ఆ మేము అంతేక్కా ఉమ్ ఇంకా ఎండలు చానా ఉన్నాయి గదక్క
అవునక్క ఎండల కాలం గదా ఇప్పుడు
అవునవును ఉమ్ ఆ మాకు అట్లనే ఉన్నాయి ఇంకా చానా ఉన్నాయి ఎండలు
హుహు
ఉమ్ ఉమ్ ఏం జె ప్పాలక్క చానా ఉన్నాయి బయటికి బోవాలంటేనే భయం యేస్తుంది
ఆ కొద్దిసేపు నడ్చినా గూడా ఎండకి కళ్ళు తిరిగే టైం మాదిరి ఉంది ఎండ
అవునవును ఇంకా ఇది స్టార్టింగే ఎండ
అవును ఇంకా ఒక నెల అట్లా జరిగితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎండా అంతలోపు పిల్లలకి హాలిడేస్ వస్తాయి గదా అప్పుడేమంతా బయటికి పోయే అవసరం ఉండదు గదా మీకు
అవునక్క అవును
అవును
ఉమ్ ఊకే మాత్త
పాలక్క మీవి
ఉమ్
ఏం జేస్తున్నారు?
ఏం చేయలేదక్క ఇప్పుడు ఆహా లేదక్క పిల్లలకి ఇంకా ఆహా లేదు లేదు పనంతా చేసుకున్న తర్వాత పిల్లల్ని పిలుచుకోని రావల్ల అందుకనేసి ఇంకా పడుకోం యాడ ఆహా ఏముండదక్క మాకి
అవున
ఉ మీరు పడుకుంటారా
లేదక్క మేము కూడా నాకేం నార్మల్గా అలవాటు ఉండదు డే టైమ్ పడుకుంటే నైట్ టైం నిద్దరు
ఊహు
నేను గూడా పడుకోను
అవునవును లేండి ఊహు
ఒక వన్ అవర్ అంతే మళ్ళీ బాబు వస్తే బాబు ఖుషి టీవీ
ఉ అవున్ లేండి
అవి చూస్తాడక్క మీ పిల్లలు చూస్తారా టీవీ
ఆ మా బాయ్ మా పిల్లలు చూస్తారక్క ఉ ఏ చానేల్ అవి కార్టూన్ నెట్ వర్క్సే
ఆహా ఏ ఛానల్ ఏమిట్లో వస్తుంది అది కార్టూను
కార్టూన్ నెట్వర్క్స్ అంటే ఇప్పుడు బొమ్మలువే అక్క అవన్నీ ఆ ఈటివీ బాలభారత్ తర్వాత వచ్చేసి ఖుషి టీవి ఆ అవే చూస్ మా బాబు మా పిల్లలు కూడా దాంట్లోనే చూస్తారు
ఉ ఇంగ్ ఇంటికి వచ్చిన తర్వాత స్నాక్స్ అన్ని టీవీ చూసుకుంటూనే తింటారు
అహ ఎప్పుడో ఒకసారి అక్కా
ఆహ
ఉమ్ అవునక్క ఊ మ్ఆ ఏం జేస్తాం ఆ చూస్తారు చూస్తారు ఖుషి టీవీ అన్నీ ఇవే ఫాలో అయితంటారు
అవునా
ఉమ్ నైటికి చపా త్ పొటాటో ఫ్రై జేయల్ల పొటాటో ఫ్రై అయితే చిన్న చిన్న పీసెస్ గా చాలా చిన్నగ్ కట్ చేసుకోల్ల పొటాటోసు ఆహా ఆ అట్ల గాదు చిన్న చిన్న పీసెస్ అనమాట ఆ మనం మాముూలుగా కర్రీస్ లోకి ఏసుకుంటామే అట్లా ఇంకా అంతకి చిన్నగా కట్ కట్ జేసుకోవల్ల బాంటది ఫస్ట్ ఆయిలే ఏసుకొని దాంట్లో కొంచెం జీలకర ఆవాలు కరివేపాకు ఆ అవన్నీ వేసుకుంటాము తర్వాత వొ వచ్చేసి ఇంకా ఇది వేసుకుంటాం పొటాటోస్
అవునా
పొటాటోస్ ఏసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు ఏసుకుంటాము
అవును
తర్వాత దాన్ని దాంట్లోకి కొంచెం కారం పొడి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి లాస్ట్ లో ఇంకా కొత్తిమీర ఏసుకుంటాం ఊ ఆ ఈజీనే అక్కా
అవునా
మీరు కూడా ఇలానే చేస్తారు
ఆ మేము కూడా సేమ్ అట్లనే చేస్తాం అక్క
ఉహ అవున్లండి సరే ఎక్క్క ఉందనా అ